ఎవరిచుపిస్తున్న వినిపిస్తుందా
హ్మ్ వినిపిస్తుం ఏం చేస్తున్నావ్
ఏం చేస్తున్నావ్ ఏం లేదు నువ్వు
నేను ఏం లేదు కాళీ
హ్మ్ హు ఆ మీకు ఇప్పుడు ఖాళీయేనా ఏమన్నా ఉన్నాయ ఎగ్జామ్స్
ఆ నై మీట్స్
హ్మ్ ఎప్పుడు
ఏప్రిల్ టెన్త్ కట్లా
ఏప్రిల్ టెన్త్ నెక్స్ట్ మంత్ ఆ
అ
ఓకే ఓకే ఎప్రిల్ టెన్త్ ఖాళీయేనా
ఇక్కడ కొంచం గ్యాప్ ఇచ్చి రివ్యూస్ ఉన్నాయి తర్వాత సేమ్ కూడా ఉంది ఏప్రిల్ లో నే
హ్మ్ హ్మ్ హు
మొత్తం ఏప్రిల్ లో మొత్తం ఫుల్ ప్యాక్ అయి ఉంది ఫెస్ట్లు ఉన్నాయి కాలేజ్ ఫెస్ట్లన్ని
ఏం లేదు మనం కలవక చాలా రోజులు అయింది కదా ఎట్లన కలిసి ట్రిప్ ఏదమా అని
ఇప్పుడు ఎట్లనా సమ్మర్ వస్తుంది మే లో వేద్దాం వరకేమన్నా ఉందా నీకు
లే లే కలి
అయితే ఎట్ల అయినా అరుణాచలం ట్రిప్ ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నాం అది ఇద్దాంంగా చక్కా
ోర్ ఓకే
చెరి రెండు కవ చేేసి
ఓకే ఇంకా ఇంకా గుళ్ళు గోబరాలు ఎప్పటికి అమ్మాయిలకి ఇ పోయినా అనుకుంటారు ఇంకా గుళ్ళు తాకుంటా
అందుకే అంటున్నా పాండిచ్చేరి కూడా పాండిచ్చేరిలో ఎన్ని బీచెస్ ంటాయి ఏమ ఉంటాయి
ఎంతండే
ఆ రెండిటికే మనకు ఎట్లా చేసి ఫైవ్ సిక్స్ డేస్ అవుతుది
అవునా అంత పెద్దరి
పెద్ద అంటే బాగానే ఉంటది ఫోర్ ఫైవ్ డేస్ పక్కా పడుతుది మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్లారు ఎందుకే
అంటే మరి అక్కడ హోటల్ రూమ్
ఆ రూమ్స్ ఉంటాయ అంటా ఆడ
ఆ అంటే మనం ముందే బుక్ చేసుకోవాలి ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకోవి అట్లా అ తెలుసు
అట్లే ఏం లేదు ఆడిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు లేదు కొంచెం ఎవరైనా నీకు ఇన్ఫ్లుయెన్స్ ఇన్షల్ పీపుల్ ఎవరన్న తెలుసు అంటే అట్లా
అ అంటే స్ ఉంటాయి కదా మననం స్నానం పోయినట్టు చాలా మంది వెళ్తారు అక్కడికి వాళ్ళకని ఫుల్యి ఉంటాయి సో మనకి ముందే ఆర్డర్ లైక్ మనం ఫిక్స్ చేసుకునేలాగా ఉంటాయి కదా ఎస్
ఉంది అట్లా కూడా వేసుకోవచ్చు ఇక మొత్తం మనం ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే అన్ని చూసుకోవాలి బడ్జెట్ చూసుకునేటప్పుడే అన్ని చూసుకుంటే బెటర్
వెేగి
వెహకిల్ జ అక్కడ ఉంటాయంటప్ప ఆధార్ కార్డ్ బేస్ మీద ఇస్తారంటప్ప రావర్ ఇంత అని చెప్పి
అట్లా అట్లే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్య దగ్గర నుంచి ఓ కార్ పట్టుకని పోతే ఏ ట్రైన్స్ కార్ పోదా
కారం పోతుంది ట్రైన్ అయితే ట్రైన్ జర్నీ కూడా బాగుంటదండి
ఆ మన లగేజెస్ పట్టుకని పోవడం కష్టమ అవుతుది బీ
కనుక డ్రైవింగ్ ఎవరు చేయాలి మనకు
ఒక ఒక్కదన్నన్ని వెట్టుకుందం ్రైవర్ని లేదంటే మన ఫ్రెండ్ బంగ్లీష్ లోనే ఒక బాయ్ని పట్టుకొని వద్దాం తోలు తోడు ఉన్నారు కద మా తెలిసిన వాళ్ళు మంచి ట్రైంగ్ చేస్తళ్ ఉన్నారు
ఆ అదే నక ఇ కార్ లేదు వాళ్ళదే కార్దమ్మంటే డీజిల్ మని ఇచ్చేసి
కా ఫ మన మన మనకు కూడా చట్ నేర్పిస్తాడు అసలున్నది ఉ
ఇద పోదాం ఈగర్లీ వెయిట్ తన్
మ్యాక్స్ నువ్వు మీ ఫ్రెండ్స్ ఉన్నంటున్నావు కదా వాతని లైక్ ఎంక్వైరీ చెయ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి తీసుకో ఎక్కడెక్కడ పర్ఫెక్ట్ ప్లేసెస్ లైక్ మనం ముందే అ తె ప్రిపేర్ చేసుకున్నాను మాది ఎట్లుందంటే అ టైమింగ్కి మనం పోయినాం అనుకో అన్ని కవర్ ఛాన్స్ ఉంటది ఇక్కడే మనం లేట్ స్టార్ట్ అయ్యి లేట్ గావు పోతాం అనుకో కాని పని సో మనం బాయ్స్ ఉన్నారు కదా ఇట్లా డ్రింక్ అని పెట్టుకుంటే కాపని సో మనం స్టాండర్డ్ గా ఈ టైం అనుకుంటే ఈ టైం కి పోయి ఇ చేయ్ ఎంజాయ్ చేసి వచ్చినామా అన్నట్టు ప్రాపర్ గా
ఉ వాళ్ళని మొత్తంగా అనుక్కుంటా చెప్తారు వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళతో వెళ్లాల్సిందే గాని క్యాన్సిల్ అయింది
ఆ అదే చెప్ప ఇంకా అడుగు వాళ్ళని అడుగు మనం వాళ్ళని అడుగుదాం మళ్ళ ప్లేస్ ఆన్లైన్ లో ఇలా చూద్దాం ఇంకా సరంగ్
ఉ అయినా తెలిసిన వాళ్ళు కూ డు ఉన్నారు వాళ్ళని అడిగితే చ చాలా బెటర్ వాళ్ళకి అక్కడ చాలా మంది తెలు అంటా మనం పోయే ఏరియాల
ఆ అట్ట తెలిస్తే కొంచెం బెనిఫిటె కదా కొంచెం సెక్యూర్ గా అనిపిస్తది
ఇది అయిపోయి తరువాత వాత ఆ నార్త్ సైడ్ ఎయ్యాలి ట్రిప్ సౌత్ సైడ్ కాకున్ సీగా పోదం వింద్రావన్ రాధాకృష్ణ
అబ్బా అషర్ నాయిన్స్ బ బా బాబా పోదాం కానీ చూసినావా గర్ల్స్ అంటే అట్రాక్ట్ అయిత గుళ్ళకి ఈ వీట్కి
ఆ మన ఇంట్లో ఎట్లయినా గోవావి ఇవ్వంటే పంపరు మనకు గుళ్లే బెస్ట్ ప్రశాంతంగా ఉండి రావ
అబ్బా వాళ్ళకి చెప్పి మనం వెళ్దాం ఏముంది
మనకి నాకు ఫస్ట్ వినరాం అని పోవాలి అద ఒక డ్రీమ్ ప్లేస్ లెక్క అయిపోయింది అసలు
ఆ నా ద్వారక పోవాలి
ఉ ఆ రెండు వెళ్ళేసిచ్చిట్లా ప్రేమ్ మందిర్ అట్లా చూస్తే అల్లు సరిపోవు ఇంత వైట్ మార్బుల్
ఫస్ట్ పోవాలండి ద్వారకాకి అసలు
ఈ కృష్ణాష్టమీ టైమ్లా హోలీ టైమ్ లా అట్లా వెళ్తే మస్త్ ఉన్
సో ఆ అక్కడ బాగుంటాయి ఎందుకంటే వాళ్ళ స్పెసిఫిక్ గా
ఆ కృష్ణాష్టమి టైమా అక్కడ ఉన్నంత బాగా అసలు ఎక్కడ ఉండదు
మనం ప్లాన్ చేసుకుంటే టైం సేవ్ చేసుకొని ఇ్వంటే పేరెంట్స్ కూడా తీసుకొని పోతే ఎందుకంటేది లైక్ గాడ్
డివోషనల్ పిళ్లి వ కాబట్టి అంతేమి అనిపియదు వేరే అయితే కష్టంగా అనిపియదు పేరెంట్స్ తోటి
ఆ
మన వాళ్ళు ఏందిరా రమ్మంటే వాళ్ళే వస్తారు వీలు చూసుకొని మనకు కూడా కొంచెం తోడుగా
వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ కదా వెళ్ళడం కొంచెం మనం ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు మనం కొంచెం అన్ని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని
అన్నీ తెలుసుకొని పోతే బా మంచిగా అనిపిస్తుది
ఉమ్ మళ్ళ అక్కడ పోయి ఆగమయ్యే బదులు ముందే పర్ఫెక్ట్ గా అన్ని ఉ చేసుకొని టైం టు టైం పోయి చూసి వస్తే సెట్
ఉ ఫస్ట్ టైమ్ ఇ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోతనే సెట్ అయితది తర్వాత హైదరాబాద్ లో కూడా కొన్ని టెంపుల్స్
బట్ నేనేమనుకుంటన్నానంటే ఏమో మాకు మరి సేమ్ ఉంటే ఉంటదా అట్లా అని అనిపిస్తుంది
ఆ ఇలా అయితే ఏందిస్ నీకు ఎప్పుడు సేమ్ సేమ్ అయిపోయిన తర్వాత నే వెళ్దాం నాకు ఇట్లానే ఇప్పుడు సెమై అయిపోయిన తర్వాత నిన్ మొత్తం కాలియే నీ సెమైపోయేదాకా వెయిట్ చేస్తా నేను అంతలోపు హైదరాబాద్ లో టెంపుల్స్ కవర్ చేస్ త
ఓకే
మంది సజెస్ట్ చేస్తున్నారు టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయ్ అక్కడ ఉన్నాయ్ అది ఇది అని వెళ్ళాలి అనుకుంటున్నా మొన్న రీసెంట్ గానే ఒక టెంపుల్ కెలోచ్చిన మస్తుండే
మ్ మ్ హు
అందుకే ఈ మధ్య ఏదవైనా టెంపుల్స్ కేళ్లడం బాగా
మ్ హు మంచిదే కదా భక్తి వస్తది
అన్ని పీస్ఫుల్గా ఉంటున్నాం ప్రశాంతంగా
హు మ్ అవును ప్రెసెంట్ జెనరేషన్ అదే కావాలి
హుమ్ ఆ పీసే లేకుండేయిందమ్మ
ఆ
ఈ జాబ్ అనేది అనుకున్న ప్రతిసారి మొత్తం పోతుంది మై అంత డిస్టర్బ్ అయి
ఆ
కష్టం అవుతుంది అసలు కొంచెం గుడికేళ్ళి ఓ కొసేపడ కూర్చొని చెప్పు అలాని ధ్యానం చేసినామా